హలో ఆ వినిపిస్తుందా ఆ ఏం చేస్తున్నారు
ఏం లేదు ఊరికే
ఫెస్టివల్ ఏం చేసుకోలేదా
ఆ
ఫెస్టివల్ అంటే ఏం సెలబ్రేషన్ ఏం లేదా
ఏం ఆహా ఏం లేదు ఏం లేదు హాలిడేస్ అంటాము ఊరి పడుకొని లేచే కూడా హాలీ హాలిడేనే అయిపోయింటుంది
అది కరెక్టే ఎట్లా అయిపోతాదో తెలీదు బట్ హాలిడే
అదే కాలేజీ లో కూర్చుంటే ఒక వన్ హర్ ఒక వన్ మినిట్ కూడా వన్ హవర్ లా ఫీల్ అవుతుంది
అది అది మనకి ఇష్టం లేని క్లాస్ తొందరగా అయింది అంటే మాత్రం ఆ స ఎలా జరుస్తాము అదే ఈ హాలిడేస్ వాళ్ల కాలేజ్ పోవాలా అంటే చాలా కష్టం
ఆ హాలిడే ఇచ్చి నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళాలంటే అదొక చెప్పలేని ఫీలింగ్ ఇంకా వెళ్ళక తప్పుక తప్పదు కాబట్టి వెళ్ళాలి తిన్నారా హలో హలో ఆహా వినిపిస్తుది తిన్నావా
ఆ తిన్నా తిన్నా
ఏం తిన్న
ఆ పెరుగు అన్నం
కే
నువ్వు
పెరుగు అన్నం అంతేనా వేరే ఏం లేదు స్పెషల్ చికెన్, మటన్, ఫిష్
ఈరోజు ఫ్రైడే కాబట్టి ఏమి ఉండదు మోస్ట్లీ ఏముండదు
మీరు తింటారా చికెన్, మటన్ అంత
చికెన్ ఇష్టం బట్ ఫిష్ ఎక్కువ ఇష్టం అంతే అదుండది ఆ
అయ్యో
అవి రెండిటి కన్నా అవి ఇష్టం బట్ అదే ఉండిద్ది మోస్ట్లీ
అంతే ఇంకా లేదా నాన్ వెజ్ తినాలంటే నాన్ వెజ్ తినాలి అంతే ఉమ్
ఉ
పాలి ఒక ఫ్రెం ఒక్కరు ఇ రబ్బ ఇట్లు వెళ్తు మాట్లాడింటే అది బ్యాంకాక్ ట్రిప్ వెళ్తున్నాం థైలాండ్ ట్రిప్ వెళ్తున్నాం బాగున్
ఓక్కే
దానికేం కదే మాట్లాడుతు ఉంటుది మా ఫ్రెండ్తో
మీరు వెళ్ళలేదా
మాకా ఛాన్స్ ఇంట్లో అంత దూరం పంపీరు కూడ
మనదె మన్నా ఇంటి నుంచి కాలేజ్ కి కాలేజ్ నుంచి ఇంటిక్ ట్రిప్పె ఎక్కువ అయిపోయింది
ఆ కావాలంటే ఇండియాలో ఏడన్న తిరుగు మళ్ళీ నార్త్ గుర లేదు సౌత్ లోనే
మీరు ఎక్కడళ్ ఎక్కడెక్కడ వెళ్ళారు ట్రిప్స్ కి సౌత్ండి ఐ మీన్ ఇండియాలో
ఇండియాలో మోస్ట్లీ అంటే నేను ఇది గుడిలన్నీ కవర్ చేశా అనుకోండి మోస్ట్లీ అన్ని టెంపుల్స్ కొన్ని అవు మియి అంత లైక్ ఫేమస్ బద్రీనాథ అట సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ఓపెన్ అవుతుంటాయి చూడు
ఓకె ఓకె
సౌత్ ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది నార్త్ పైన అయిపోయింది కొన్ని చోట్ల బద్రీనాథ్ కానీ అయోధ్య కానీ అవన్నీ ఇంక కవర్ కాాల
ఓకే
ఏమన్నా ఛాన్స్ ఉంటే ఇంక ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కాని వెళ్లాలివన్నీ
ఏం మీరు ఫ్రెండ్స్ తో వెళ్తార లేపోతే ఒకరే వెళ్తార ఫ్యామిలీతో వెళ్తారా
డిపెన్స్ ఇబట్రా గుడికా వెల్లాలని ఉంటె అంట ఫ్రెండ్స్ వస్తె ఫ్రెండ్స్ తో వెల్తా లే ఫ్యామిలీ అంటే ఫ్యామిలీతో వెళ్తా టెంపుల్ క వెళ్తానే లేదు ఎవరు ఆ ప్లేస్ నేన్ చూడలేదు ఎవరు వస్తె అ యామ్ రెడీ ఇంగ్
ఆహ
వెళ్లి పో వడమె ఇంకా వెళ్లిపోయి ఇ చేస్కోని దర్శనం చేసుకో వచ్చే సెదాన్ని అంత
మీకు బీచెస్ ఇష్టమా మౌంటైన్స్ ఇష్టమా లేకుంటే
అల ఏమ్ లేదు డిఫెన్స్ ఆ రోజు మూడు బట్టి
ఆ
బీచెస్ ఇష్టం బీచెస్ అంటే నైట్ ఇష్టం మౌంటైన్స్ అయితె మార్నింగ్ ఇష్టం
నా క్ బీచెస్ నైట్ అంటే భయం ఎక్కువ
భయము బట్ ఓకే బట్ మార్నింగ్ సన్ రైస్ చూడ్డండం ఇష్టమే
అహ
కానీ నైట్ వ్యూ నైట్ ఎంజాయ్ చేయడం ఇష్టమా కానీ భయము ఎంజాయ్ బట్ వాటర్ అంటే పిచ్చి భయం హైట్ అంటే ఇంకా పిచ్చి భయం అ రెండు ఇష్టం అవి రెండు కూడ ఇష్టమే మళ్ళ ఉ అంతయి ఎంత ఇష్టమున్న భయాలు కూడా
ఉహు షాపింగ్ కి ఎక్కడికి వెళ్ళలేదా
ఎక్కడిక వెళ్లదు ఈ రోజు దొరిగేది ఒక రోజు హాలిడే అని పనుకున్నాను ఫుల్లగా
హు
అల్ా ఇంకా దొకుతుదో లేదో హాలిడేస్ ఇంక అసలు హాలిడేస్ లేవు ఇంక ఇది ఇడిసి పెడితే కాలేజ్ ఇక ఇవ్వడు
ఉహ్
సో ఇంకా గోవిద్యేశలో అని వెళ్ళపోతూ ఉన్నానుంత
అవునా
లేదు ఈ రోజు ఫెస్టివల్ అని ఉంది కదనీ మా సైలి ఫెస్టివల్ చెయదు కదా సో ఇంకేం లేదు దాని గురించి పట్టించుకునేళ అది ఏం చేసొద్దద అంటేను
హు
ఇ కాలేజ్ దోడ రేపు ఎవరు రారాంచేప్ ఎక్సామ్ పెట్టి మ అందని పం పినిపిస్తున్నాడు
ఆ ఎగ్జామ్లు ఏమేమి ఉంటాయి
ఎగ్జామ్ లో ప్రశ్న దానికైతే కోడింగ్ ఎగ్జానికి అయితే ఏదో కోడింగ్ ఎగ్జామ్ ఉందన్నారు యాప్టిట్యూడు కోడింగ్
ఆ మామ్ అవును ఆయాప్టిట్యూడ్ ఉంటుంది కోడింగ్ ఉంటుంది డిఎస్ఏ తప్ప ఇంకా రెండు ఉంటాయి వేరే వాళ్ళకి అ కోడింగ్ ఉంటుంది అప్లి చూడంటుంది అంతే
టాపిక్స్ ఎంత వరకు అయిపోది అంత వరకు ఉంటాదేమో బట్ చనా విది అసలు పో ఏదనా ఏ
బ్యాంకాక్ ననే వెళ్లాల్సిందంటా నేను కూడా
అయి కరెక్ట్ అది ఫ్యామిలి ట్రిప్ వెల్సి బలే ఉంటది అది స్ చేస్తే ఇంకా బాగుంటది
ఆ ఇది అందరు ఎవరు పే చేసినా పోవచ్చు
ఆ
అట్లీస్ట్ ఫుల్లీ ఫండెడ్ ఆ అంతా వాళ్ళదే అంటే దాన్ని అయితే థింక్ చేయొచ్చు ఇది వన్ అండ్ హఫ్ లక్ జస్ట్ ఫిఫ్ ఫిఫ్టీన్ డేస్కి మళ్ళీ ఫస్ట్ డే ఫిఫ్త్ డే క ఫిఫ్టీన్త్ డే ట్రావెలింగ్ లోనే
అట్లా అంటే మీరు థర్టీన్ డేస్ వెళ్ళినట్ట ఇది
కోచింగ్ అద ఎ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తారు లేకుంటే
లేదంటే ఒక ఏదన్నా నేర్చుకోవచ్చాము
ఉ ఉ
ఉ కానీ ఆడ అజస్ట్ అయి రావడమే కష్టమ అైది అనుకుంటా ఉహు
అజెస్ట్ ఫుడ్
అదే కదా ఇండియాలో ఉన్న ఇండియాలో ఎక్కడున్నా ఉండిపోవచ్చు అది నార్త్ అనే సౌత్ అ ఎలీస్ట్ ఫైవ్ టైయచ్చు ఆఫ్ ఇండియా పోయినా అంటే కష్టంగా అడ్జస్ట్ అయ్యి మళ్ళచ్చ
జర్మనీ సింగపూర్ ఇలాంటి వాటి పే చేసికపోయినా కూడా ఓకే అనొచ్చు కానీ థాయి్లా్యాండ్ ి తాయివాన్ కి ఇవన్నీ ఆల్మోస్ట్ వచ్చేవన్నీ హండ్రెడ్ే వస్తాయి
ఆ
సో దీనికి పేవ్ చేసిపోయేది ఎందుకులే అని
అది కరెక్ట్ అవును ఫుల్ ఫండెడ్ ఇంటర్న్షిప్స్ కూడా ఉన్నాయి కదా తాలిబాన్ కి వాళ్ళకి
కి
ఆ నేను విన్నాను ఎక్కడో మా కాలేజ్లోనే ఎక్కడో విన్నానబ్బా నాట్ షోర్ బట్ విన్నాను అంతే మ్ కనీ కొంత్ కొంతమంది ఏమంటరంటే అవే ర ఎందుకంటే జల్లి ఇస్తారు కూడా అందరికి అనేది కూడా విన్న
పే చేసేదైతే ఎ ఏమి చూడరు సిజిపిఏ చూడరు ఏది చూడ్రు జస్ట్ నువ్వు పే చేస్తానవా అ నువ్ పోవచ్చు కానీ ఫండ్రెడ్ కై తే ఆ ఇప్పుడు ఆ హెచ్ఓడిస్ లేకపోతే వాళ్ళు ఉంటారు కదా వాళ్ ఎవరిని రెఫర్ చేస్తారో
ఓకే
ఆల్మోస్ట్ వాళ్ళనే తీసుకుంటారు లేకుంటే ఎవరు బాగా కనెక్షన్ కనెక్టెడ్ లో ఉంటారో వాళ్ళని తీసుకుంటారు మ్ మ్ హు
అనుకుంటా
మ్
మ్
అంత అయిపోయినాయ
ఇంకా చెప్పాలి మీరేం తిన్నారు ఎలా జరిగింది రోజంతా
నేనెం తింటే ఉప్మా మార్నింగ్ ఉప్మా
మ్
మల్ మధ్యాహ్నం
ఉప్మా తిన్నర ఈ రోజు మా పీజిలోనే పెట్టారు ఈరోోజు కుడా మ్ వెళ్ళాల్నా కాలేజ్ అట్లయితే మళ్ల
నైట్ కేంతింటావ్
మ ఆములే ఇంకేం తినను మోస్ట్లీ చికెన్ పెట్టది ఈ రోజు
కేనా
ఆ మొన్న వెడ్నస్ డే నైట్ పెట్టారు
మల్లి తెచ్చినారు అమ్మ అప్ప ఎంటిదరూ నిను నినేే నినే డిసిజన్ అంత మధ్య నినొద్ద మ్ ద నువ్ ఒకటే తెడ మ్
ఓ మిక్ మీకు కనడా కూడా వచ్చా
ఆ మేము తెలుగు తెలుగు మదర్ టంగ్ కానీ కనడనే మాట్లాడేది
ఓకే అంటే అన్ని మల్టీ టాలెంటెడ్ భాషలు వచ్చన్నమాట
ఆ అవును
మ్ అంటేది హిందీ తెలుగు తమిళ్
బ ప్రిపేర్ అయినావా ఎగ్జామ్కి
లేదు ఒల్గే పయాగ్ రేపేమైతే అదంతే ఇంగ బట్ ఆల్మోస్ట్ అందరు ఇంటికి పొయారు కాబట్టి వస్తారు స్ట్రెంత్ తక్కువ ఉంటదని అనుకుంటున్నా
స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుందని ఎగ్జామ్ పేరుతో సాటర్డే కాలేజ్ పెట్నారు
పెట్టాడు అట్లీస్ట్ వీడున్న వాళ్ళన్న వస్తారు కదా మ్మ్ ఆ ఏమో చూసే చూడేదంతేన్ మ్మ్ హా
ఇంక
అన్ అన్ చెప్పాలి అన్గులే అంతే అయిపొయింది ఇంక కొంచేపుండి వాకింగ్ పోవాలి అంతే
ఆ ఓకే ఓకే నేను మళ్ళీ కాల్ చేస్తా సరే బాయ్